ఏంటండి హలో నమస్కార అండి
చెప్పండి నమస్తే అండి బాగున్నామండి మీర ఎలా ఉన్నారు రండి
బాగున్నామండి పర్వాలేదు ఏం చేస్తున్నారంండి
ఏం చెయట్లేదండి
అ
కలి
మిమ్ మిమ్మల్ని మ్యారేజ్కిి పిలిచారాండి పెళ్లిికి పెళ్ళికి ఎప్పుడు వెళ్తున్నారంండి మీరు
పెళ్ళిక ఎవరి పెళ్ళండి
ఎవరు పెళ్ళి మీకు రాలేదండి పెళ్లిి పిలుపు
ఆహా వాళ్ళ ఇ వచ్చింది వచ్చిందండి మా బాబ చెల్ది ఓకే ఉచి ఆ వెళ్తామండి రేపు ఇల్లుెండు బయలుదేరతాము
ఆ
ఇరవై ఎనిమిదో తారీఖు వెళ్ళని చెప్పారు కదా ఇవాళ ఇరవై ఆరు రేపాయలు తేరతామండి దయరి కర్చలక వా ఇ ఐదు వేలు అమౌంట్ ను
ఆ చేలే అభ వెళ్ళ వస్త తన్నారా అండి అబ
మత్ పెళ్లికి గోడైస అారు కదా మరి వాళ్ళకే వేయ
ఏంతిది యాభి వే లే ఇస్తారాండి మీ ప పెళ్ికి
ఆ అభ వెలి ఆ చుట్టల్
మ్మ్ పోనిలేండి పోనిలేండి, మీరు కూడా వేయిండి వెళ్ళి ఏమ్ తీసుకెల్ నారండి గిఫ్ట్ అది వేయట్లేదా ఏం ఇవ్ ఇవ్వట్లేదా డబ్బులే వేస్తారా
ఇగ అమౌంటే అమౌంటే ఎస్తున్నాం అండి
మ్మ్
ముందు బెడ్ ఇద్దాము లేపోతే బీరువా కానీ అది వర్కౌట్ అవ్వలే
ఆ
మ్మ్
ఆ ఏం చేయాలండి
మీర ఎప్పుడు బయలుదేరుతున్నారు
మేము చూసుకొని బయలుదేరతామండి రేపో వేలుండో బయలుదేరతాం
మ్మ్ ఎవరెవరు వస్తున్నారు ఎవర్ ఎవర్ వస్త
మేము మా పాప మీ బావ వరు వస్తామండి
మ్మ్
ఇంకా మీర్ ఎలా వెళ్తారండి
మేమా మేము మొత్తం ఐదుగురు ఉన్నాంగా ట్రైన్ కే బావుంటది అంత త్వ దూరం వెళ్ళాలి అంటే బస్ కెల్లా యాడ తిరుగుతాము టం దిగటం అదే ఒకేసారి ట్రైన్ అయితే ఒకే స్టాప్ లో అయిపోయిద్ది బస్సు అయితే నాలుగైదు స్టాప్ లో ఏళ్ళాలి బస్
మ్మ్
అదే డైరెక్టు ఊరికి ట్రైన్ టికెట్ తీసుకుంటే డైరెక్ట్ అ మ్
ఉ ఏంటండి ఇంక
ఏముంది చెప్పండి,
మే లేదండి మీరే చెప్పాలి ఏంటి ఎలా చేద్దాం అనుకుంటున్నారు మీ ప్లానింగ్ ఏంటండి.
దేని గురించి,
అదే మీ ఫంక్షన్ గురించి ప్లానింగ్ ఉంటుంది కదా అన్న ఇలా చేయాలి ఇలా చెయాలి వచ్చే వాళ్ళకి ఇలా పెట్టాలి ఇలా ఏయాలి అని
ఏం లేదు ఏం చెయట్లా ఫంక్షన్ అసలు డబ్బుల్ లేవు
డబ్బులు లేవా ఆ డబ్బుల్ నిల్లా
ఆ
ఫంక్షన్ చేస్ సరె సరె అండి మొన్న చేసరు కదండి ఇంకేం చేస్తార్ లేండీ పొద్దాక డబ్బులున్నప్పుడు చేసుకో చ్చులేండి
అదే లైట్ గా చేసి ఫ్యామిలీ అంత పిల్చి కేక్ కటింగ్ చేపియటమే
పోనీలేండి చిన్నపిల్లలు ఉంటారు గదా అండి
హ్మ్ చిన్నపిల్లలకి అన్నాలు పెడ్తా
భోజనం పెట్టి అంతవరకే చేసేసేయండి మా పాప పుట్టినరోజు కూడా అలానే చేయాలను అనుకుంటున్నామండి ఆ
హ్మ్
ఇంకేంటండి సంగతులు టిఫిన్ చేయాలండి మీ బావగారు వస్తే టిఫిన్ తెప్పించుకోవాలి ఉమ్ లేదు దండి ఇంకా ఆహ హస్బెండ్ రాలేదు ఆయన డ్యూటీకి వెళ్ళారండి డి బస్ కి వెళ్ళారు స్కూల్ బస్ కి వెళ్ళారండి స్కూల్ బస్ వెళ్తారు కదండి మార్నింగ్ వెళ్తారు సిక్స్ కు వెళ్ళారండి సిక్స్త్ సిక్స్ ఫిఫ్టీన్ కి వెళ్ళారు వచ్చేటప్పటికి నైన్ అవుతుంది
అమ్మో హ్మ్ మళ్ళీ ఎన్నింటికి వెళ్తారండి ఈవినింగ్ టైం ఎన్నింటికి వెళ్తారు హలో హలో